ఆ
హలో
చెప్పండి ఫుడ్ అంటే బాగా ఇష్టమా అండి అ అంటే ఫుడ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కొంత మందికి ఫుడ్ అంటే ఇష్టం కదా కొంత ఏమైనా ఇష్టంగ ఆ నేనైతే ఫుడ్ ను చాలా ఇష్టపడతాను
ఇప్పట్లో ఏ ఫుడ్ ఇష్టం
ఏ ఫుడ్ అంటే అంటే ఎవరైనా ఇంట్లో అమ్మ చేసేదే ఎక్కువ ఇష్టపడతారు కదా దాని తర్వాత ఉంటాయి ఇంకా అదని ఇదని
ఇన్ అడి బుల్ ఇట్లా మామూలు అందరికీ ఇష్టమే అమ్మ చేసేది అంటే బయట ఫుడ్ ఏది ఎక్కువ ఇష్టం
బయట ఫుడ్ అంటే నేను చాలా చికెన్ ఎక్కువ ఇష్టపడతాను నాన్ వెజ్ అలా మరి మీకు అవును అంటే ఎక్కడ అంటే ఇట్లా ప్ర ఒక స్పెషల్ రెస్టారెంట్ అనేది ఉంటది కదా ఈ రెస్టారెంట్లోనే బాగుంటుంది బిర్యానీ అని అహ యూన్నిట్ పాలిజీ బిల్ నందనా ప్యారేస్ఆ
అవును చాలా బాగుంటాయి
ఎక్కడ ఎక్కడ అది
ఉ
ఎక్కడ అది నందనా ప్యాలెస్ అంటే చాలా బ్రాంచెస్ లో ఉన్నాయి బెంగళూరు హైదరాబాద్ అవునా మరి మీరు ఎక్కడ తిన్నారు
నేను బ్యాంగ్ ళూరు లో ఉన్నాను
హ్మ్మ్ చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి అంటే మీరు చెప్తున్నారు కదా బాగుంటదని ఖచ్చితంగా ట్రై చేస్తాను
ఉం మీకేం ఫుడ్ ఎక్కువ ఇష్టం
నాకు అంటే చికెన్ ఐటం ఇష్టం హ్మ్మ్ కేఎఫ్సి చికెన్ మ కెఎఫ్సి ఇష్టం ఆ చికెన్లోని కేఎఫ్సీ అంటే బిర్యానీ తింటాను అ కేఎఫ్సిఇష్ టా
బిర్యానీ
ఐతే కెఎఫ్సి ఇష్టం ఆహ్ అంతే.
ఓకే చాల మంది బిర్యానినీ ఇష్టపడతాను.
చాలా మందికి బిర్యానీ అంటే ఇష్టం కదా మీరు ఆపోజిట్ గా ఉన్నారు అండి. బిర్యానీ అంటే కూడా ఇష్టం అంటే కేఎఫ్సీ తర్వాత అనుకోండి. ఓకే ఎప్పుడైనా హైదరాబాద్ ఫుడ్ ఎక్స్ప్లోర్స్ కానీ ఎప్పుడైనా చేసారా. ఆహ్.
ఫుడ్ ఎక్స్ప్లోర్ ఎక్కడైనా సిటీస్ లో చేసారా పల్లెటూర్లోకవచ్చు.
ఆహ్ లేదు.
ఓకే నేను చేశాను అక్కడ ఏది ఫేమస్ అని కొన్ని కొన్ని చేశాను ఎక్కువ కాదుగానీ ఇప్పుడు బ్యాంగ్ ళూరు అంటే ముద్దే సాంబార్ హైదరాబాద్
ఆహ్. ఆహ్.
ఆంధ్రాలో రోటీ రోటి ఉప్చ్.
చికెన్ అండ్ నత్ నాటుకోడి.
ఎలా కమ్మిన్ నెల్లూరు చెపల పూలుసు.
ఉమ్
ఆహ్. మీరు ఇక్కడ ఇలా ఏం ట్రై చేయలేదా.
అలా అంటే చెన్నైలో ఇది ఫేమస్ కదా సాంబార్. ఆహ్ అన్నం సాంబారు. కానీ ప్చ్ అన్నారు కానీ నేను ట్రై చేసిన చోట మాత్రం ఏం అసలు బాలేదు.
ఆహ్ అన్న భోజనం మంచిగ చేసిన ట్రై చేయలేదా.
మంచి ప్లేస్ అంటే ఇప్పుడు ఒకచోట తిన్నప్పుడు బాగాలేదంటే ఓకే అంటే ప్చ్ మనం ఒకచోటే తిన్నాములే అడ బాగుండకపోవచ్చు అనుకోవచ్చు ఎక్కడ సాంబార్ తిన్నా బాలేదు ఇక్కడ.
నాకు చెన్నైయ్ అంటే సాంబార్ ఫేమస్ అంటారు.
కానీ ప్చ్ అంటే వాళ్ళు అట్లా చెప్పుకుంటారేమో కానీ అంటే ప్రతి ఇంట్లో సాంబార్ చేస్తారని ఏమని చెప్పుకుంటారేమో కానీ. సాంబార్ అయితే బాలేదు. ఎక్కడ.
ఓకే అలాయితే చెన్నైలో సాంబార్. చాల్సిన అవసరం లేదు.
లేదు బాగలేదు. మరి ఇక్కడ మాకా నాకు వచ్చు అంటే మేము ఇప్పుడు బీటెక్ రూమ్ తీసుకొని ఉన్నాం కాబట్టి మేమే చేసుకుంటున్నాం కాబట్టి నాకు వంటచ్చు
అ బరి వెజజ్ నాన్ వెజ్ మొత్తం వచ్చాం
వెజ్ అంటే కర్రీస్ అంతా కాదు కానీ ఇవి టమాటో రైస్ ఎగ్ రైస్ లెమన్ రైస్ అలాంటివి ఇంకా చికెను అలాంటివి చేస్తయి చె కొంచలో కొపుల్గా చెప్పచ్చు కదా అంటే అమ్మాయిలు కదా మీకే వచ్చింటాయి కదా వంటలు ఎలా చేయడం అనేది కొంతమంది అమ్మాయిలకి రావాల అంటే మేమే రూమ్ తీసుకున్నాం మనం మాకే టిప్స్ ఇయ్వాలి మీరు అంటే ఈ కర్రీస్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చ చేసుకోండి అని
ఓకే చికెన్ ఎలా చేయలో చెప్పన మకి
ఇ
ఆ
చికెన్ ఎలా చేయాల చెప్పాలా
ఆ చెప్తాను చే ఇస్తారా మీరు ట్రై చేస్తారా
ఖచ్చికుా ప్ర క్ ఆ చేసుకున్నాం చెత్తి మరుపొద్దిగా అ
అకే చికెన్ తెచ్చుకుంది అవ్ ఎందు
హలో ఆ తెలుసు ఆనియన్స్ అంటా ఆ ఆ ఆ ఆ ఆ మోస్ట్ అవన్
తర్వాత
అంటే ఇప్పుడు చికెన్ మసాలా గరం మసాలా అని చెప్తాను అంటే క్వాంటిటీ ఎంత క్వాంటిటీకి ఎంతేసుకోవాలి
చికెన్ వన్ కేజీ అయితే ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ వస్తాయి కదా
ఆ మొత్తం ఏసేయాలి నా మాకి హూ ఇంకా
ఆ తర్వాత మంచిగా అది ఆ మసాలా కొంచెం బాగా పట్టేలాగా కలపాలి రోస్ట్ చేయాలి అందులోని వాటర్ వేయకుండా కలపాలి తర్వాత రోస్ట్ అయ్య క మసాలా బాగా పట్టినా
పట్టినక వాటర్ కోద్ధిగా వేయాలి ఎక్కువ వేస్తే మరి సాంబార్ లాగా అయి పోతది అవు చికెన్ కొంచెం రోస్ట్ లాగా అంటే కర్రీ లాగా ఉండాలంటే కొంచెం వాటర్ ఎసి ఉడక పెట్టుకోవాలి లాస్ట్ లో
కొంచెం నిమ్మకాయ పిండుకొని కొత్తిమీర వేసుకొని తింటే టేస్ట్
పతుండనే చేసుకోవాలనిస్తుంది చేసుకుంటే చాలా బావుంటాది అందులో కి రాగి ముద్ద చేసుకోండి ఇంకా బావుంటది ఖచ్చితంగా ఈసారి సండే ట్రై చేస్తా అండి
చేసుకోరు అంటే మీకు చికెన్ చేయడం వచ్చండి వేరే స్టైల్లో ట్రై చేయాలని
్రై అలా అంటే ఇప్పు ఇలా నేర్చుకుంటాము అలానే చేసుకుంటు ఉంటాం అలా అంటే కొత్త వాళ్ళు ఏమన్న చెిప్తె దాన్ని ట్రై చేస్తాము అవును అంటే ఇప్పుడు ఈ మధ్య బయట కూడా యూట్యూబ్ లో చూసి చేసుకోవచ్చు కదా అదే మేము ఇప్పుడు మాకు చికెన్ చేయడం వచ్చా అంటే యూట్యూబ్లో చేసి చూసి నేర్చుకోని ఉండేదే ఓకే ఆ ఇప్పుడు మీరు చెప్పినాడుగా చెప్పినారు కాబట్టి మీరు చెప్పినట్టే చేసుకుంటాము ఖచ్చితంగా
ఉమ్ అదకుంది వంత అలోం ఇష్ట
పిండివంటలు అంటే స్వీట్ అ మిరపకాయ్ బోండాలు తేలుసా మీకు ఆ అవి చాలా ఇష్టం అండి
ఓకే ఒచ్చో మక్స్ అార
వచ్చు అంటే ఎప్పుడు చేయలేదు కానీ వచ్చు అంటే ఏమేమి వేస్తారో అనేది తెలుసు ఐడియా ఉంది కానీ నేనైతే ఎప్పుడు చేయలేదు
ఓకే ఎచ్చని మే రుట్కాబద్జీ నా
తినడానికంటే దాన్ని మధ్యలో కట్ చేసుకోండి ఆనియన్ వేసి. ఆ అలా తింటే చాలా బాగుంటది. చాలా బాగుంటది పల్లీలు వేసుకని ట్రై చెయండి ఎపుడైనా అందులోకి పుదీనా చట్నీ. అందులేక అ అవును. చట్నీ ఏదో ఒకటి ఉంటే ఇంకా బాగుంటది.
మ్ ట్రై చేయండి ఎపుడైనా బయటకెన్నున్న ట్రైయొచ్చు.
అవునని మరి మీ మీ మీరు అంటే మీకు వచ్చా వంటలు. ా అన్ని చేస్తారా కొన్ని కొన్ని చేస్తాను అన్ని రావు కాని కొన్ని కొన్ని మంచిగ వచ్చు. ఆ అంటే మీ ఇంట్లో వంట మీరు. చేస్తరా లేదు అమ్మ చేస్తాది నేను అమ్మ లేనప్పుడు నేను చేస్తాను. చేస్తారా అమ్మకి. అవును హెల్ప్ చేస్తను ఎప్పుడైన సండే, సాటర్డే అయినా. నార్మల్ డేస్ లో కొంచెం వర్క్ చేసుకోవడం వల్ల అలసిపోయి పడుకునేస్తాం. హా మ్ మీరు హెల్ప్ హస్తారా మీ అమ్మకు వంటలొ ఎపుడైనా. ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ నినే చేస్తా దాంట్లో వంట. ఖాన్ ఆ అని మా అమ్మ వాళ్ళు డ్యూటీకి వెళ్ళొస్తారు కదా.
మ్ అవును
ఆ అంటే నాకు కొంచెం వంట చేయడం ఐడియా ఉందని చెప్పేసి మా అమ్మ నువ్వే చేయంటాది అలాంటపుడు నేనే చేస్తా కొద్దిగా.
ఒకే
ఆ అలా చూసి చేస్తే ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళకీ హెల్ప్ అయితది. చేసినప్పుడు నేనే కాలుస్తాను.
ఒకే
మ్ ఇక తిక్కడము అవన్నీను రావు కాల్చడం ఒకటే వచ్చు చపాతి.
ఒ అయితే మీకు ఫుడ్ మీద బానే అవగాహన ఉంది అన్న మాట
ప్పుుద్ది చేేస్తాను అంటే మళ్ళీ అంటే ఏమీ రావనుకోకుండా అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు బయటికి వెళ్ళి తినడం అలా కాకుండా ఏదో ఒకటి చేసుకొని తినగలను ఆ
సరే అండి ఉంటాను బాయ్